ఉం బాగున్నా మీరు బాగున్నా స
ఆ బాగున్నా
ఉ తిన్నా మీరు
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు అయనా అంటే మాకు పీజీలో అంటే పండగ అయిపోయి పిజికి వచ్చినమా ఇంకా క్యారీ తీసుకెళ్ళాము కాలేజ్ లో ఆ కలర్ రైస్ అదేందో మసా సాంబార్ చేసినారు అదేం బాలేదు తిన్నా మా ఫ్రెండ్స్ తో అంతా కలిసి
ఉహు
మీరు ఏం తిన్నారు
మసాలా ఆ కలర్ రైస్ మసాలా కర్రీ చేసారు
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగా కాలేజీ నుంచి వచ్చాను పడుకున్నాం
అయిపోయింద అప్పుడే కాలేజ్ మీకు
అయిపోలేదు కానీ క్లాసెస్కి ఎవరు రాలేదని మేము కూడా వచ్చేశినం
మాది అంతే సంఘతి మీరు రీసెంట్ గా ఏమన్నా మూవీస్ చూసారా
ఆ చూసాను
భూమి
కపుల్ ఫ్రెండ్లీ ఒకటి చూసినా
ఆ అది బాగుంది కదా మూవీ ఆ విత్ లవ్వు కూడా చాలు కామిడిగా ఎంత బాగుందో అసలు మూవీ
మీరు ఎవరు ఫాను
హా పి ఎస్ పి కె అండి ఇంకా రీసెంట్ గా మూవీ రిలీజ్ అయిందా ఎప్పుడు పోదావా ఎప్పుడు పోదామా అని చూస్తా ఉన్నా ఆహా ఇంకా చూడలేదండి చూడాలి.
మూవీ ర వైస్లో వచ్చింది లేదు. చూడాలి
మూవీ రోంస్ లో వచ్చిందా!
ఆ వచ్చింది.
ఉస్తాద్ భగత్ సింగ్
మ్ వచ్చింది
అయితే నేను ఇక చూసేసానండి ఈరోజే
అవును
ఇలాగైతే తీయ్ ఇన్స్టగ్రామ్ రీల్స్ లో ఆ మూవిస్ ఆ అవును ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయితే అవే వస్తున్నాయి రీల్స్
తజ
ఆ లైకులు కొట్టుకుంటా ఉన్నా హ్మ్ ఇంకా విత్ లవ్ లో కూడా స్కూల్ స్టోరీ కదా స్కూల్ లవ్
అవును బాగుంది. అవును
ఆ అంటే ఆ మూవీ నుంచి ఏం తెలుస్తుందంటే మనకి అంటే మనకి ఏమనిపిస్తుందో అప్పటికప్పుడు చెప్పేయాలా అన్నట్టు
ఎకువ లేేట్ చేయకూడదు.
ఆ
బాగుందండి అంటే ఫ్రెండ్స్ అంతా గుర్తొచ్చారు.
అవును
అ ఒకసారి గెట్ టుగెదర్ అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.
అవునా బాగుంటుంది అనిపించిందియా
ఆ కానీ అందరూ రారు కదా
ఆ పోయ్యారా అంటరు. కానీ గ్రూప్స్ లో అప్పుడప్ ఇప్పుడు టచ్ లో ఉంటే అందరు గెట్టుగెదర్ ప్లాన్ చేస్ కొని బాగుంటుంది
అవును
మ్ ఒక కపుల్ ఫ్రెండ్ కూడా లవ్ స్టోరీనే అది చాలా బాగుంది. కదా లాస్ట్ లో ఏడిపస్తున్నట్లే ఆ హీరోయిన్ కి బాలేేకపోతే హీరో లాస్ట్ లో హాస్పిటల్ నుంచి ఏడ్చుకుంటూ వస్తారు చూడండి.
ఆసైన్ హైలెట్
ఆ అవును హలో హలో హలో హలో హలో